హలో హలో హలో హాయ్ వినిపిస్తుందారా వా వాయిస్ క్లియర్ ఉందా కొంచెం సిగ్నల్ సిగ్నల్ కి దగ్గరలో ఉ లేదా ఏం లేదు
ఆ వినిపిస్తుందా అక్క క్లారిటీ గు నా వాయిస్ విన్ వినిపిస్తుందా
ఆ పర్లే వినిపిస్తుంది వినిపిస్తుందిరా క్లియర్గానే ఉంది ఏం చేస్తున్నారు నేను పిల్లలకి కొంచం రివిజన్ చేపిస్తున్నా ఎగ్జామ్స్ ఉంటే
అవునా నేను బాబుకి పాలిస్తున్నాక్క
అవునా
వంటా చేసినవా అక్క
వంట చేయాలి ఇప్పుడు రైస్ కడిగి పెట్టినా కర్రీ కూడా చేయాలి
ఏం కర్రీ చేస్తూనవ్
ఉ చేయాలి ఇది ఎగ్ ఫ్రై ఏదైనా చేద్దాం అనుకుంటున్నా
ఉహు అవునా చదువుకుంటున్నారా పిల్లలు
ఆ అవున్రా ఎగ్జామ్స్ యాన్యువల్ జరుగుతున్నాయి త్రీ ఎగ్జామ్స్ అయిపోయినై ఇంక ఇంక ఫోర్ ఉన్నాయి
మంచి చదువుకు
ఆ మంచినే చదువుతరా పర్లేదు కొంచం దగ్గరుండి చదివిపిస్ పే నడుస్తున్నాయి తీ అయినయి
అవునా త్రీ అయినయ అప్పుడే
ఉమ్ ఉమ్ మ్ ఇ ఇవ్ మీరేమైనా ఆ సమ్మర్ హాలిడేస్ ఈ సమ్మర్ లో ఇంకా ఇంట్లోనే పిల్లలు ఉంటే సతాయిస్ తా ఉంటారు ఏదో ఒక ఆక్టివిటీస్ కి పం ప్పించాలి ఇంకా అవును ఈ మద్యల ఎమైనా మూవీస్
ఆ జోస్నా క్క వ మన శంకర్ ప్రసాద్ జుష్నా
ఓఓ అప్డేటెడ్గా ఉన్నావు చూస్ రీసెంట్ గానే రీలీజ్ అయింది గాదా ఇంట్రెస్టా సినిమాల్ టె
ఆ సినిమలనీ ఇంట్రెస్ట్ చూడాలి ఇగ మనం ఫోన్ వచ్చినా కా ఇగ ఐ బొమ్మ వచ్చినా కాంచి ఇగ మూవీ రోల్స్ వచ్చినా కాంచి ఇగ అందులో సినిమా థియేటర్ లో పోడు లేదు ఇక మొత్తం ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవడమే చూసుడే ఇగ
అంతే అంతే ఇగ అందులోనూ నీకు చిన్న బాబు కదా ఇంకా థియేటర్ కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు
ఆ థియేటర్ కు పోతే ఇయన్ పటు అలాంటి ఇబ్బంది ఇగ మన సౌండ్ల కి ఇబ్బంది పడతాం అయిన ఇయన పుట్ట ఇయన పుట్టక ముందు నుం చే ఇగ సినిమాలకు తక్కువ
అంతే ఇప్పుడ అంతా ఇంట్లోనే చూసేసుకుంటున్నారు అప్పటికప్పు
అవునవును ఎందుక ఇప్పుడు మన బాగుంది అక్క మూవీ మస్తున్నది నయన తారా
చిరంజీవి గదా సా నేను సాంగ్స్ విన్నాను చాలా బాగున్నాయి సాంగ్స్ కాకపోతే నేను సినిమా చూడలేదు
ఆహా అవునా
ఏంటిది రా అది స్టోరీ ఏంటి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీనా లేపోతే
ఫ్యామిలీ ఎంటైన్మెంట్ అన్ని ఉన్నాయి ఇగ లవ్వు ఫ్యామ్ లి పిల్లలు ఉం ఉం పిల్లలు ఉంటారు మీకెవరి హీరో ఇష్టం అక్క
హీరో అంటే పెద్దగా వీళ్ళు వాళ్ళని ఏం లేదురా క్యాజువల్ గా చూస్తా ఉంటాయి ఇదో ఒకటి
మూవీస్కి ఎళ్తరా అక్క ఎక్కువ
ఎళ్ళాం రా మేము మేము ఎళ్ళము ఇంట్లోనే ఎప్పుడైనా చూసుకోవడము నేను అంత ఇంట్రెస్టింగ్ అయితే కూడా చూడను మూవి నీక ఎవరిస్త ఇష్టం ఏ హీరో ఇష్టం
ప్రభాస్ ఇష్టమ్
తక్కువ అంతే ఒకప్పుడు చౌపతి పడ ఇగా ఎ మరి మీద పర్టిక్యులర్గా లేదు
మొత్తం ఇక ఏమంటారు ఇక ఫ్యామిలీ అయినాక ఇక వాళ్ళు వీళ్ళు అని ఏమి ఉండదు ఇక ఫ్యామిలీ టెన్షన్సే ఉంటాయిక
అవును అవును ఇంగ మాదో ఏదో ఒకటంత మూవీస్ పైన ఇంట్రెస్ట్ పెట్టే అంత టైం ఉండట్లే
సిరియల్ చూసరా క్క
సీరియల్స్ కూడా చూడన్రా నేను
చూస్ సరే ఉంట
మాకు అది ఆహా టీవి కనెక్షన్ అట్లా ఏమి ఉండ సీరియల్స్ కూడా
ఆహా ఆహా చూడానియారా
చూడని అంటే ఇంకా అదంత సోతి ఏమొస్తుంది అంత ఏదేదో అంత అ సరమా అని
ఆ ఆయనే చూసినా కూడా ఇంకా ఏమంటారు మరీ రీప్ జరుగుతుంది ఇయ్యాల
ఆ అట్లానే ఉంటది బాగా అడిక్ట్ అయిపోతాం కదా ఒక రెండు సార్లు చూసినామ అంటే అడిక్ ఎట్ అవుతాము రేపు ఎప్పుడు చూస్తాము మళ్ళీ రేపు ఈ టైం ఎప్పుడువుతుది ఎప్పుడు చూడాలి అనిపిస్తా ఉంటది అడిక్షన్ ఎక్కువైపోతా ఉంటది
అవును అవును బ అమ్మ టెన్షన్ వాళ్ళలేన్ టెన్షన్ మనకి పోమ్మయి ఏం చెప్తాడో ఎలా ఉంటదో అని టెన్షన్ టెన్షన్లు ఇం నిద్ర కూడా పట్టది మనకెత్తే
అవును అందులో కొన్ని ఆ అవును ఒక త్రీ అవర్స్ చూసు తెకుంటాం ఎంజాయ్ చేస్తాం వదిలేస్తాం కానీ సీరియల్స్ అట్లా కాదు అది పెంచుకుంటూ పోతా ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు
హ అవును
ఆ ఎప్పుడు లాస్ట్ ఎప్పుడో చిన్న నారి పెళ్ళిక కూతురు చూసిందే సీరియల్ నేను
వామ్మో చానా ఇయర్స్ అయితుంది అక్క
నా చిన్నప్పుడే చూసిందే అది నేను పెళ్లి గాక ముందు ఇప్పడికి చాలా మంది కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్స్ ఉన్నారు లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా ఫ్యాన్స్ ఉన్నారంటా కానీ నా మేమైతే చూడలేదు
కార్తీక దీపం బాగుంటది సిరియల్
ఉ సెకండ్ ఎపిసోడ్ కూడా స్టార్ట్
ఆ సెకండ్ కూడా బాగుంటే
ఆహా చూస్తారా మీరు డైలీ కార్తీక దీపం
చూడ ఎక్కువ ఎక్కువ శాతం చూడను ఆ ఇల్లు ఇల్లాలు పిల సీరియల్ బాగుంటాది సీరియల్ ఆ సీరియల్ దుష్టం
ఏ సీరియల్ అది
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలక్క
ఇల్లు ఇల్లాలు పి పిల్లలా ఓకే ఏది మా టీవీలో వస్తుందా
ఆ ప్రకాష్ ఆ ప్రభాకర్ అండ్ ఆ వాణి
ఆహా వమనినా చూడాలి నేను కూడా అసలు ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు సీరియల్స్ జోలికే పోలేదు నేను పిల్లల అయినప్పటి నుండి.... అంత టైమ్ తీ కొంచ చూడలే చూడాలి
అవునా చూడండి బాగుంటది
ఆ ఇంకా అవునవును కొంచం స్ట్రెస్ రిలీఫ్ అయితది చూడాలరా నేను కూడా అది అనుకుంటున్నా ఇంకాం ఏ మూవీస్ చూసిండ్రు
మనం సంక్రాంతికి వస్తున్న సినిమా మూవీస్ కు చూసిన
ఓఓ చాలా అప్డేటెడ్గా ఉన్నారు అసలు అన్ని కవర్ చేసిందయితే అయితే అది ఎలా ఉంది మూవీ
అదిది
అంటే మీరు మీ హస్బెండ్ కలిసి చూస్తారా
ఇంకా ఆయన డ్యూటీకి వెళ్తా నేను ఫోను కాయగాంటే నేను కాలేం టై లో
ఆహా అట్లనా అవునా ఆ మూవీ ఎలా ఉంది బాగుందా
ఆ అది థియేటర్ కేళ్లి చూసినం ఫ్యామిలీ అంతా.
ఆహా
అయినా అప్పుడు కడూప్ న్నాడినా
ఓహో ఓకే ఓకే అట్లా అన్ చూసినావు లేకుంటే
ఆ అట్ల అట్ల అ అక్కడ లేవు
ఇంక ఇప్పుడు కార్తీక దీప్ ఇపం సీరియల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందంట కదా అదే స్ వాళ్ళదే
ఆ అవునక్క అదే కార్తీక దీపం వా మళ్ళా
ఆ టీం వాళ్ళదే మళ్ళీ స్టార్ట్ అయిందంట గద టూ అఖండ టూ చూసావా
ఆ అఖండ టూ సీరియల్ సినిమా బాగుంటది. డబుల్ యాక్షన్ కదా డబుల్ యాక్షన్ కదా బాలకృష్ణ యాక్టింగ్ బాగుంటది ఫైటింగ్స్ బాగుంటాయి
బాలకృష్ణ ఫ్యానా మీరు
ఏదో చూస్తాం అప్పుడప్పుడు అట్లా
అంతేనా మీరందరు ఇలా చెప్తుంటే నాకు క్కు చూడాలనిపిస్తుంది మూవీస్ సీరియల్స్
చూడండి అక్క ఉన్నదక్క మైండ్ రిలాక్స్ ఉంటది అంతే ఏంతె
మ్ చూడాలి నేను గూడా అయితే ఈ చిరంజీవి మూవీ చూద్దామని అనుకుంటున్నాను
మ్ చూడండి ఇప్పుడు జి జి సినిమాలో ఒస్తది ఇప్పుడు
ఆహా అప్పుడే వస్తుదా ఇది మన శంకరవరప్రసాద్
ఆ వస్తుద అక్క ఇప్పుడు మన ఇప్పుడు ఆ సెల్లా ఉంచి పైయాని వస్తుంది ఆ జీసీను జీస్ సినిమా లాను కొట్టు అది ఆ డౌన్లోడ్ చేసి కో
ఓకే
డౌన్లోడ్ చేసుకుంటే అది మన ఇప్పుడు సినిమాలు మన కొట్టాయి అందులో వచ్చేవి వస్తాయి.
ఆహా మీరు అయిబొమ్మ ద్వారా చూస్తారా
ఇపుడు మాయిబమ్మా కూడ్ రావట్లేదు క్యాన్సిల్ అయింది మూీ ఆ మూవీ రూ మూవీ రూల్స్ అట్లా చూస్తాం డౌన్లోడ్ చేసుకని పెట్టుకుంటాం ఆ ఇంకా దా అందరు దాని వల్ల ఎవరు పోవట్లే మూవీస్ కి ఎక్కువ శాతం
అవున అవును అందుకే వాడి పైన కేసు కూడా అయింది
హు ఆయి బొమ్మ కా
ఆ రవి ఐ బొమ్మ రవి
అవునా
ఇంకేముంది ఇప్పుడు రిలీజ్ అయవడానికి సిద్ధంగా ఉన్న మూవీ ఏంటి
ఏమో అక్క తెలియదు నా కూడా
అవునా ప్రభాస్ ది ఏదో మూవీ ఉన్నట్టుంది
ఏందీ చూడలే చూడలే డౌన్లోడ్ చేయలే చూడలేదు ఇక ఎక్కడ టైమ్ కుదర్తలేదు చూడాలి
వారణాసి చూసిండ
వారణాసి ఏ మూవీ తెలియదు చూలే చూలే చూలే వారణాసి ఆ చూడాలే
నాకు అవన్నీ తెలీదు మా పిల్లలు చెప్తున్నారు సినిమా పేర్లు వాళ్ళు అప్డేట్ వాళ్ళు చూస్తారు పెట్టుకొని వాళ్ళ డాడీ వాళ్ళు ముగ్గు ఇప్పుడు నేను ఇంకేదో ఒక వర్క్ చేసుకుంటా
మీరు కూడా వర్క్ పని చేసి మూవీస్ చూడండి
అఓ వరకు మనకి ఎవరు చేసి పెడతారు చూడాలి నాకు కూడా ఇప్పుడు మీర అందరు చెప్తా ఉంటే ఆ మీరందరు చెప్ చెపుతుంటే నాకు చూడాలనిపిస్తుంది ంది చూడాలి నేను కూడా కొంచెం స్ట్రెస్ అయినా రిలీఫ్ అయతది
అవునక్క చూస్తూ చేసుకోవాలి
అదే ఓకే రా డిన్నర్ చేయండి మరి
ఆ ఓకే అక్క చేసి చేస్తాం చేయాలి ఇగ మా స్వామి వస్తే చేయాలి
అదే ఓకే ఓకే థ్యాంక్ యూ
ఓకే వెల్కమ్ అక్కా
లు